హలో
హలో
బేబీ గుడ్ ఆఫ్టర్నూన్
కరప్షన్ హవయి
ఫైన్ ఫైన్ అంటే సమ్ ఫైన్ సమ్ బ్యాడ్
వయం
అంటే ఈరోజు ఒక చేదు ఇన్సిడెంట్ జరిగింది మా ఊర్లో, అందుకని కొంచెం బాధగా ఉంది.
అయ్యో ఏం జరిగింది
మా ఇంటి పక్కనే, అంటే మా గల్లీలో కొంచెం లాంగే ఉంటుది వాళ్ళ ఇల్లు గానీ, అన్నయ్య ఇవాళ ఎక్స్పైైర్డ్ అయిపోయారు.
అయ్యో పాపం యంగ్ ఆ కొంచెం ఓల్డ్ ఆ
ఆ ఇప్పుడు ఫార్టీ ప్లస్ ఉండొచ్చు ఫిఫ్టీ ఉండొచ్చు ఐ థింక్
అవున ఏ మరి హెల్త్ ఇష్యూ నా నార్మల్ డెత్
హెల్త్ ఇష్యూయే కానీ, పాపం చ్ వాళ్ళ అబ్బాయి కొంచెం ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ తెలుసా, వాళ్ళు ముగ్గురు సిస్టర్సే
అయ్యో ఇప్పుడు ఎట్లా మరి వాళ్ళ పరిస్థితి
అదే కదా బాధ అనిపిస్తుంది, ఈ మంచిగా ఉన్నప్పుడు ఆయనే బాగా డ్రింక్ చేసేవారంట
అవునా ఓహో అతనేనా అబ్ ఆ బావ నా కూడా తెలుసు అవును
హు కానీ పాపం బాద తెలుసా ఈ రోజు ఎక్స్పర్డ్ వారు వాళ్ళ అబ్బాయి కూడా కొంచెం ఫిజికల్ హ్యాండిక్యాప్డే. కానీ ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా, తాగి, తాగి, తాగి ఆయన హెల్త్ ఎంత ఇష్యూ చేసుకున్నాడో చూడు.
తాగినప్పుడు ఎవ్వరు ఫ్యామిలీ గురించి ఆలోచించరు. తీ ఇట్ల చావుబతుకులకూ వచ్చినంకా ఆ రోజు నను ఆలోచించాను. అయితే నేను బాధపడతారు అంతే.
అవును అది కూడా వాస్తవమే గానీ, అసలు ఎంద్ కిట్లా మనుషులు తాగి తాగడాన్ని ఎందుకు ఇష్టపడుతున్నారో, లేకపోతే సరే మనుషులు ఇట్లా అయిపోతున్నారు అని తెలిసి కూడా, ఆ ఫ్యాక్టరీస్ ఎందుకు రెడీ చేస్తున్నారో, గవర్నమెంట్ ఎందుకు యాక్సెస్ ఇస్తుంది. నాకైతే ఏం అర్థం కాట్లేదు.
వాల్ వాళ్ళకి గవర్నమెంట్ కి ప్రాఫిట్ కావాలి. అంతే ఎవరు చచ్చిపోతే ఏ ముంది.
నార్మల్గా అది చేయడం తప్పు. ఇది చేయడం తప్పు. పిల్లలకి బైక్స్ ఇవ్వడం తప్పు. ఎయిటీన్ ప్లస్ ఉన్న వాళ్ళకి తప్పు. అది ఇది అని మాట్లాడుతున్నారు. కదా అదే ఎందుకు డ డ్రింక్ చేయడం తప్పు. తాగి ఊగడం తప్పు. అవి ఇవి అన్ని ఎందుకు చేయలేదు. హెల్మెట్ వేసుకోకుండా నార్మల్గా ఆ ఆ తాగి డ్రింక్ చేసినందుకు చలాని ఇస్తున్నారు. ఓకే అ అది వరకు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఓకే బట్ ఎందుకు ఫ్యాక్టరీస్ ఎందుకు క్లోజ్ చేయలేద్. పోతున్నారు బెల్ట్ షాప్స్ అవన్నీ ఎన్నో ఉన్నాయి కదా
అవి వాళ్ళే పర్మిషన్ ఇచ్చినంక వాళ్ళే ఎం క్లోజ్ చేస్తరు.
చి నేను గనుక ఎమ్మెల్యే నో, ఎంపీ నో, సీఎం ఓ, అయితే ఖచ్చితంగా ఆ పని చేస్తా తెలుసా.
అనుకుంటాం కానీ అది బంద్ చేస్తే అలవాటు అయినవాళ్ళు చచ్చిపోతారు.
ఆ అట్లా కాకుండా దానికి ఏదైనా సో సొల్యూషన్ వెతికితే బాగుంటది గదా
అదేగాని అంతే ఇప్పుడు ప్రజల గురించి అంత పట్టించుకునేటళ్ళు ఎవరుంటారు.
ఆల్కహాల్ కి బాగా అడిక్ట్ అయినాయి అసలు
ఇప్పుడు చిన్నల్లు తాగడమైనా పెద్దవాళ్ళు తాగడమైనా ఆడళ్లు తాగడం మొగళ్ళు తాగడం
డ్రగ్స్ ఇంకో విషయం చెప్పనా మా పెద్ద నాన్న వాళ్ళ ఊరికి వెళ్ళిన నిన్న అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఎవరో ఫోర్ మెంబర్స్ అంట బాయ్స్. ఒక అబ్బాయికి ట్వల్ ఇయర్స్ అంట. ఒక అబ్బాయికి ఫిఫ్టీన్ ఇయర్స్ అంట. ఇద్దరు అబ్బాయిలకి ఎయిటీన్ ప్లస్ ఉండ్ ఉండొచ్చు అంట. ఫోర్ మెంబర్స్ అంట బాయ్స్. వాళ్లు ఉమ్ బాగా డ్రంక్ అడిక్టివ్ అయిపోయి, మొత్తం ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేసిరంట.
ఇప్పుడు మరి పోలీస్లకి దొరికిర
ఆ మొన్న దొరికితే బస్ స్టాప్ దగ్గరనే వాళ్ళు ఎంత డేర్గా మాట్లాడుతున్నారంట తెలుసా! ఆ ఆ చేసినం. అయితే ఇప్పుడు మీరు చేసేది ఏముంది అంటున్నారంట. అంటే కఠినమైన శిక్షలు లేవు. వే దానికి అలాగని కఠినమైన బిహేవియర్స్ లేవు. పేరెంట్స్ కొంతమంది పేరెంట్స్ ఏమో చెప్తే, కొంతమంది వింటున్నారు. కొంతమంది ఏమో ఆ వినకుండా పేరెంట్స్ మీదికే రిటర్న్ అవు స్తున్నరు అసలు దానికి రీజన్ ఎందో కూడా అర్థం కావట్లేదు. ఈ సమాజంలో
అది అలవాటు అయిన తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తది. ఎవరికి భయపడాలని రాదు అది. తాగిన మాఫ్లా ఎవరినేం చేస్తారో తెలవది. అట్లా కొందరు పేరెంట్స్ భయపడి ఏమనలేరు.
కానీ నిజంగా బేబీ ఎందుకు అసలు ఈ సమాజం భయమైతుంది. సమ్ సమ్ టైమ్స్ లో అంటే మనకి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా. ఫ్యూచర్ వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటదో, అని అసలు ఊహించుకుంటునే, భయమైతంది తెలుసా. అంటే ఇప్పుడు ఈ కాలాన్ని శిక్షించాలో అర్థం కావట్లేదు. మనుషులను శిక్షించాలో అర్థం కావట్లేదు. ఆ ఉన్ ఇప్పుడు పెరిగిన ఆ సమాజాన్ని పరిస్థితులను దృష్ట ఉంచుకొని శిక్షించాలో అర్ అర్థంగవట్లేదు తెలుసా
ఎవరి నని శిక్షిస్తారు. తప్పు మన దగ్గర ఉన్నప్పుడు ఎవరిని శిక్షించలేం.
అది కూడా వాస్తవమే కానీ చిన్న చిన్న పిల్లలు నష్టపోతున్నారు. అని డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఆ అది వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు తీసుకుంటారన్న థాట్ వాళ్ళకి లే ఉండదు. కానీ దాన్ అన్నీ చేసే వాళ్ళను బాగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలే
ఇక్కడ చిన్న చిన్న మన ఊర్ల దగ్గర తీసుకోరు గాని పెద్ద పెద్ద వా లవ్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా తీసుకుంటరు
ఉ అవునది కూడా వాస్తమే ఎం వంట చేసినవ్ మరి
వంటే చేయలేద్ చేయాలి
అంటే అసలు మార్నింగ్ నుంచి ఏం తిన్లేద. టిఫిన్ గీట్ల ఏం చేయలే.
లేదు టిఫ్ ఫిన్ చేసుకున్నాము. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసిన. రైస్ పెట్టిన కర్రీ వండాలి ఇగ.
టిఫిన్ ఏం చేసినావు
పులిహోర
వావ్ ఐ లైక్ పులిహోర
టైం వచ్చినప్పుడు నీకోసం కూడా చేస్తలే పక్క
అవును రూమ్ షిఫ్ట్ అవుతాన్నారు మరి ఇంకెప్పుడు షిఫ్ట్ అవుతారు
లేగది షిఫ్ట్ అవ్వట్లే ఇంకో వన్ మంత్ పట్టిద్ది
వయో
ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చినం కదా వాళ్ళ రిటర్న్ ఇవ్వమ ఇవ్వను అంటున్నారు ఇవ్వమంట
అట్ల ఎట్లా ఉంటది అయిన మనము ఒక వన్ మంత్ ముందే చెప్పాలి తెలుసా
నేను మీ తమ్ముని ఇన్ఫార్మ్ చేయమంటే కన్వీనెంట్ గా దొరకలేదు గ దొరికినంక చెప్తమాయే ఎమర్జెన్సీల చెప్తే వాళ్ళైన ఎక్కడి నుంచి తెచిస్తారు తెచ్చిస్తారు
అయినా మనీ రిటర్న్ ఇస్తరు కదా మరి వీళ్ళు ఎందుకు అట్ల చేస్తున్నరు
లేదు ఇప్పుడు అట్ల లేదు మా దగ్గర మార్కెట్ అట్ల చేంజ్ అయింది అది అయిపోయదాకా ఉంటే ఉండండి లేదంటే మరి ము మేమైతే మనీ ఇవ్వు ఇప్పుడు ఇచ్చేటట్లు లేము అన్నరు ఇగో పదకొండు వేలు వదిలేసుకోలేం కద
అంత అమౌంట్ ఎందుకు వదిలేసుకుంటాం
ఉ ఒక థౌజండ్ కట్ చేసుకో ఒక థౌసండ్ కట్ చేసుకొని ఇంకా టెన్ థౌసండ్ ఇయమంటే అట్ల కూడా ఇవ్వమంటున్నారు
అమ్మో మరి దారుణం ఈ ఇక్కడ ఇగ ఎట్లాగు వీళ్ళు స్టక్ అయిపోయిరు కదా అని వాళ్ళు బాగా క్రూయల్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసిరు ఇగ మనుషుల పట్ల ప్రేమలు అప్యాయతలు అనురాగాలు లేకుండానే బిహేవ్ చేస్తారు
అంతే అయినా అట్లనే ఉందంట ఇక్కడ సిస్టమే అట్లుందంట మా బాబాయ్ వాళ్ల మొన్న మీ తమ్ముని వాల్ల మేనమామ వాళ్ళ అచ్చిరు వాళ్ళు కూడ అన్నారు మేబి ఇవ్వడం కష్టమే అనుకుం అ మాకు కూడా చాలా ఉండ దగ్గర మార్చినప్పుడు ఇవ్వలేదు ఎవరు
ఓ అది కూడా వాస్తవమే కావచ్చు మరి ఇప్పుడు మీరు చూసిన రూమ్ వాళ్ళ ఆగే ఛాన్సెస్ ఉన్నాయా
దు ఒకవేళరు మేబీ వన్ మంత్ ఆగమంటే వాళ్ళు పేమెంట్ చేయమంటారు వాళ్ళు ఖాళీ వదిలే వేసుకోరు కదా
అది కూడా వాస్తవం లేదు అందుకే మ ెండింగ్ లోప్పు అంటే ఇంకా టెన్ ఫిఫ్టీన్ డేస్ లో రూమ్ చేంజ్ అయితే మనగా చూసుకోరాదురి ఎందుకైనా మంచిది
నేను అదే చెప్పినా నేను రూమ్ చూస్తున్నా అన్నప్పుడే చెప్పు ఆంటికి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కూడా అంటే మనకి ఇస్తారా లేదంటే స్టే చేయమంట ముందు నుంచి కట్టకుండాంటే అటు మాకు కూడా కొంచెం ఎంతో కొంత మిలుతుండే కదా ఇక టూ మంత్స్ ముందు నుంచి కట్టకుండాంటాయి
అది ఎని మంతస్ అడ్వాన్స్ చ్చార
టూ మంత్స్ ఇచ్చినాం ఇప్పుడు ఈ మంత్ కట్ చేసుకని నెక్స్ట్ మంత్ ఇవ్వమంటున్న వాారు ఇది ఇవ్వమంటున్నారు వారు
వామ్మో ఏముంది అట్లనో ఎట్లనో నెక్స్ట్ మంత్ మనం ఏమన్నా చెట్లకుగా వస్తున్నాయా డబ్బులు
మల ఇస్కొ పోోల్ంద
ఊ.. ఇప్పుడు ఆ రూమ్ జూసి అ క్కడ కొంపదీసి అడ్వాన్స్ లాంటిది ఏమైనా పే జెసిండా
టూ థౌజనూ అడుక్కోస్త అన్నాడు మరిపోయి
ఓ మై గాడ్ గట్ల ఎట్ అట్నే జెస్తడు జెప్పు తొందర ఇట్లా తొందర ప్పటి నిర్ణయాల వల్ల ఎంత లాస్ అయితరు దెలుసా
అడ్వాన్స్ ఇవ్వంది వాళ్ళు రూమ్ ఉంచనియరు గదా
అదేగాని మనమి ఇక్కడెక్కడ ఇక్కడ వాళ్ళు డబ్బులు రిటర్న్ ఇస్త స్తారో లేదో క్లియరెన్స్ తీసుకొంది అటు పోయి అట్లా ఆగం జెయడం కరెక్ట్ గూడ గాదు గదా
ఏమో ఇగ ఆయనకే ఈయనకే
డే మొత్తం కష్టపడుతూ వస్తున్నాయా అమౌంట్ ఉత్తగనే వస్తున్నాయా మనకాడ
ఇంకా చెప్పు మొద్ మొత్తం మొత్తానికి ఏం చేస్తున్నట్టు ఇప్పుడు వర్క్ ఏం చేస్తున్నాం ఏదో వర్క్ చేస్తున్నట్టు సౌండ్స్ వస్తున్నాయి
చూస్తున్నా
ఆహాహా కరి ఎం వండుదాం అనుకుంటున్నవు
వండుదాం అనుకుంటున్నా
వావ్ ఇట్స్ అ హెల్దీ ఫుడ్ యూ నో
నాకు కూడా బీన్స్ అంటే చాలా ఇష్టం నేను కూడా చాలా ఈజీగా తింటా మంచిగా ఉంటది హెల్తీ ఫుడ్